ఊమ్ ఏం చెప్తున్నా చికెన్ గురించి మాట్లాడుతున్నాం కదా హ ఊహ్మ్
ఇప్పుడు మీరెందుకు తింటారు రోజు మళ్ళీ మీరెందుకు తింటున్నారు రోజు అ మరి
అంటే ఇంకా ఈ సెవెన్ ఏది నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పుక్క
తినేది ఎంతకు తింటారు రోజు డైలీ డిన్నర్ ఎంతకు అవ్
ఈ టైం లో ఈ టైం లోనే ఇంకా సెవెను ఈ టైమ్ లో వెళ్తాం ఇంకా రోజు ఉం
మీకు మళ్ళ ఆ ఇది ఇది ఆ ఎగ్ రైస్ అవన్నీ చేస్తారా లేకపోతే నార్మల్ ఎగ్ పెడతారు కదా ఫ్రైడే అప్పుడు ఓన్లీ ఎగ్గేనా
అప్పుడు ఫ్రైడే పెడుతుంటీ ఎగ్ ఎగ్ రైస్ పెడుతున్నారు అళ టూ డేస్ ఏమో మష్రూమ్ రైస్ పెట్టిన ఈ మధ్య నార్మల్ ఎగ్ పెడుతున్నారు
ఆహా
ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఎగ్
మీకు అట్ల పోయా మీదంటానే
ఆ కటలు పోయ్యమదే
భా గ్యా మా గ్యాసే
మిక్ గ్యాసేనా హు హుమ్ ముఖ్యంగా గ్యాస్ రాకుంటే వీళ్ళకి కష్టం
లాక్ డౌన్ అంటా. కదా అది కొండ్రోలు కొన్ రోజులు మళ్ళీ పరిస్థితి వస్తది లాక్ డౌన్ అంటే. అబ్బ ఎంత హ్యాపీగా ఉందో.
కాదు హల్డేస్ ఇస్తారా
ఇంకా లాక్డౌన్ అంటే కాలేజ్ల్ ఏంముండగదరా ఆన్లైన్ లో జరుగుతాయి.
ఆన్లైన్ లో కాద్ అంతే దానికి కూడా ఉంటుందా. ఏమైనా ఖచ్చింగా వినల్ అటెండెన్ అల్లా
ఆ అటెండెన్స్ ఉంటది. గానీ ఇంకా ఆన్లైన్ అంతే ఏం అంత పర్ఫెక్ట్ గా ఉండదురా నాక్ తెలుస్ అంటే ఇప్పుడు మనము లాక్డౌన్ లో ఆహ్ ఆ అంతే అయినా నువ్వు చవులు బిడ్డ కదా నువ్వు ఎట్లా చేస్తవ్
లేదక్క నేనైతే అస్సలు నాకు ఆన్లైన్ క్లాసులు నచ్చదు. ఫోన్ ఉంటే ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు ఎలా వినబుద్ధయితది. కక్ పక్కన ఎక్కడకేక్కడో పోత్ తుందువి
అవును లే నిజమే అసలు కరోనాలు ఈ బ్యాచ్ అంతా మేము ఓగా టెన్త్ బ్యాచ్ ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఒక్క రోజు ఒక క్లాస్ వినిందే లేదు. నేనైతే
ఉహ్ హు
ఉహ్ వినబొద్ధి కాదు. ఆన్లైన్ లో మళ్ళీ ఆన్లైన్ లో నుంచి ఇంటర్ మళ్ళ వెళ్ళమంటారు కదా కాలేజీ కి ఎంత. ఆహ్ బద్ధకంటే పోవడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తది అనమాట. ఫస్ట్ కొన్ని రోజులు ఇంట్రెస్టే లేకుండా ఇంట్లో కూర్చొని కూర్చొని కూర్చొని
హుహ్ పెడితే బెటర్ మళ్ళీ ఆన్లైన్ క్లాసులు. ఉహ్ హు
చ్చనా
ఆహ్ ఇది కార్ద ఈలి మార్నింగ్ లేయా అలా పోవాల రావాల అంతే ఇంకా
నిజమే లే
ఉహ్మ్
కానీ ఫ్రెండ్స్ తో నవ్వుకోన్నాం అట్లా కూడా కాలేజ్ లో బాగుంటది. ఆన్లైన్ లో అయితే అవన్నీ ఉండవు కదా.
ఆహ్ రోజు డైలీ మార్నింగ్ నాది ఎయిట్ ఫిఫ్టీ త్ ఫ్రీ అవర్స్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటాను. నేను ఫ్రెండ్స్ తో పాటీ హ్మ్మ్ ఒక పాప వెళ్తుందా ఇంకొక పాప ఒక్కటే ఉంటుంది ఎవ్వరు ఉండరు తోడు
ఆ
నా కోసం ఉండు నా కోసం ఉండు అంటునే ఇంకా నాకు కూడా ఇంకా అదే అలవాట్ అట్ అయిపోయింది ఆ పిల్లతో ఉండి అలా తిరుగుతంటిమి ఇంకా ఎక్కడవుతదొ టైమ్ ఆ కొద్దీ సేపు అలా తిరిగేసి కఫ్టేరియాకి వెళ్తాం ఇంకా
పోతది టైం పాస్ కదా
ఆ
ఆ
ఇంకా అయిపోతది ఇంకా బస్ టైమ్ అయితే ఇంకా తను వెళ్తుంది ఇంకా నేను వచ్చేసాను ఇంకా పీజికి
స రోజు అంతవరకు ఉంటావు సాయంత్రం వరకు
ఆ ఉంటానక్క
ఏమైనా హు ఉన్నాయి ఈరోోజు టూ అవర్స్ రేపు ఒకటి మొన్నాడు ఒకటి ఫోర్ ఉన్నాయి టోటల్ హు
అంటే రోజు ఆ టూ అవర్స్ ఇంకా నువ్వు కాలేజ్ లోనే ఉంటావు
ఈ రోజు ఆ వెన్స్డే
మళ్ళీ పీటీకి వచ్చి కాసేపు వచ్చి పడుకొని మళ్ళా వచ్చిపోయేది అట్లే ఉండదా
అట్లేం ఉండదు అసలు నిద్రే రాదు క్క అప్పుడు ఎప్పుడో ఇప్పుడు చదివేటివి ఉన్నాయి కాబట్టి ఇంకేమన్నా అదే అన్నిీ అన్సర్స్ రాయడము ఫోన్ లో చూసి చదవల చదవుబుద్ధి కాదు నాకి
అందుకే అది ఏదో ప్రింట్ అవుట్ ఏదో తీసుకుంటావుంటగా
ప్రింట్ అవుట్ తీసుకోను అన్ని అంటే క్వశ్చన్ బ్యాగ్ పెడతారు కదా క్వశ్చన్స్ కి ఆన్సర్లన్నన్ని ఒక చోట రాసుకొని
హా బా నాకు అనిపిస్తది అప్పుడప్పుడు ఇట్లా రాసుకొని చదువుకునే వాళ్ళకి ఎంత ఓపిక ఉంటదని మా క్లాస్ లో కూడా ఒక అమ్మయి ఉంది ఇప్పుడు ముప్పై క్వశ్చన్లు ఉంటే ముప్పై క్వశ్చన్లకి పది మార్కులు అయినా కూడా సరే కూర్చోని ఫస్ట్ రాసు కొని రాసుకున్న తర్వాత చవుతది
ఇప్పుడు ఇది ఫోన్ లో చదవాలంటే ఏదో ఒకటి ఇప్పుడు స్నాప్ లు వాట్సాప్ మీద ఏంటివో ఒకటి పెడత చుస్తారా ఇంకా అక్కడికే పోతుంది ఇంగా ఎం చదువు చదువుతం చెప్పు
నిజమే నాకు కూడా అంతే ఫోన్ ఉంటే ఇప్పుడు కరెక్ట్ ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్ అయింది అనుకో ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది కదా ఇంస్టాగ్రామ్ స్ల్ మలబోయి చదువుకుందా అనిపిస్తుంది అది మళ్ళ దాని తర్వాత మళ్ళ ఫై లెవెందినుకో ఎటో లెవ పది ఇంటికీచదువుకుంటాం చదువు కుందామని అట్లా అ అయితా పోత ఉంటది నాకైతే
అందుకే నేను అన్ని ఇంకంటే ఒక ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క నోట్స్ లో ఇప్పుడు సెమ్ వన్ బుక్స్ మిగిలితే దానిలో రాసాను
ఆహా మా కూడా ఇంకా అది అబ్జర్వేషన్కి డబ్ మార్కులు ఇస్తారంటే దానికి మేము నోట్స్ రాస్తారా కాని మాకు కూడా నోట్స్ రాసి ఇంట్రెస్టే లేదు అసలు మేమైతే ఆ ఫిఫ్త్ సెమ్ లో అసలు కొన్ని నోట్స్ అయితే కొన్ని రాయనే రాయలే
నోట్స్ అంటే మర చదువుకోవడానికి అవసరం ఉంటుంది కదా అక్క నోట్స్లు
ఆ కొన్ని సబ్జెక్ట్ మ్యాండేటరీగా రాస్తాయి ఇప్పుడు న్యూ మెడికల్స్ ఉంటాయి అవి రాస్తాము కొంత మంది టీచర్స్ పర్టికులర్ గా చెప్ప తరూ కదా మా సబ్జెక్ట్ ఒకటి ఉండాలా అని అప్పుడు మాత్రం చేస్తాము ఇప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ ఉంది ఎన్ఎల్పి అని దాంట్లో ఏ బుక్ లో పడితే ఆ బుక్ లో రాస్తాం ఆయనకి చె పప్పుడు రాజ బెస్ట్ ఆఫ్ ఆల్
మేమైతే అసలు ఫస్ట్ సెమ్ లో కెమిస్ట్రీ త్రిబులి ఇంటర్లో అంటే ఇప్పుడు మనం ఇంతవరకు క్లాస్ర్క్ లో క్వశ్చన్ండ్ ఆన్సర్స్ అన్ని రాసింటాం కదా చిన్నప్పుడు
హు
ఇట్లా ఉంది తెలుసా నా నోట్స్ అన్ని ప్రతి ఒక్క చాప్టర్ కి ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా అన్ని రాసినాము
అబ మీగ మల్ బాటి మార్పిస్త తారా
మార్కులుం లేవు
ఇంకా నా చింతది కదా అట్లా చెక్ చేస్తాము అంటే చెక్ చేసి మార్క్ లు ఇస్తారు
చెక్ చేస్తామన్నాడు ఒక టూ చాప్టర్స్ కరెక్షన్ చేసినాడు ఇంకా చేయలేదు త్రీ ఫోర్ ఫైవ్ అది ఎట్ల అని త్రిబులి అయితే సార్ ఇప్పుడు పీడిఎఫ్ పెడతారు కదా వీళ్ళ ఒకటి అదంతా రాస్ కొన్ పోలా డయాగ్రమ్స్, న్యూమరికల్స్ అన్ని ముందు రాసుకొన్ పోయినాక ఇప్పుడు, మళ్ళీ సార్ వాళ్ చెప్పినప్పుడు, నోట్స్ రాసుకుంటాం కదా. అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ముందే రాసుకొన్ రమ్మంటాడు
ఊ హ
మ్ అట్లా ప్రతి ఒక్కటి రాసినాము. పీడిఎఫ్ పీడిఎఫ్లు
అయ్యో
ఇంకా కెమిస్ట్రీ కూడా అంత ప్రతి ఒక్కటి రాపచ్చింది మేడం
కెమిస్ట్రీ ల్యాబ్ బాంటుంది గదా
ఆ కెమిస్ట్రీ ల్యాబ్ బాంటుందిక్క
టైం పాస్ అయిపోతది బాగా
హ్మ్ త్రిబులి అంత కనెక్షన్ త్రిబులి బాండది, కెమిస్ట్రీ బాంటది ఇప్పుడు ఫిజిక్
హ్ హు ఫిజిక్స్కూడా ల్యాబ్ ఉంటది ది గదా ఇది ఏదో ఎలక్ట్రానిక్ ఎలక్ ట్రానిక్స్ ఏదో చ్ తీసుకోన్బోతారు. ఐసేఫ్ సేమ్ సెకండ్ సెమ్ లోనే అంటుకుంటా
ఏది ఎలెక్ట్రానిక్సా
ఆ ఫిజిక్స్ లోనే
ఫిజిక్ ఎలక్ట్రానిక్స్ అది ఈ ట్రిబుల్ యి ఫస్ట్ సెమ్ లోనే అయిపేంది
ఆహా అయిపేందా
అది ఎలక్ట్రానిక్స్ప్ పెంది ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఫిజిక్సే ఉంది సబ్జెక్ట్
ఆహా
హ్మ్ బిగ్ బాస్ చూస్తావక్క నువ్వు
ఆ ఉన్నప్పుడంతా చూస్తా ఉన్నన్ రా
మ్ ఎవర్ ని ఫేవరెట్టు
ఎవరవరు ఉన్నార్ జెప్పు లా స్ట్ టైం జెప్తా
లాస్ట్ టైం ఎవరెవరున్నారా కళ్యాణ్ తనుజ, ఇమ్యాన్యుయల్, డెవాన్ డెమాన్ పవన్, రీతు సంజనా
పుతున్న నిజంచెప్తుంటే నేన్ చెప్పిన తరువాత గుడ్ ఈ ఆన్సర్ కూడా నచ్చద్ మేబీ ఎవరైన ఎక్స్‌పెక్ట్ జేస్సర జెప్
నేనా ఇమాన్యుయల్, డెమాన్ పవన్ కళ్యాన్
ఇల్ ఎవ్వర్ గాదు
సంజనా సంజనా అంటే ఇష్టమా నీకు?
అవును
ఉమ్
ఎందుకో తెలీయదు మరి ఆమ పాపం ఒక లాంటి సింపతి ఆమ పైన. అంటే ఇమాన్యుూల్తో బాగా క్లోజ్ గా ఉం అదే అండి.
ఉమ్ లో
ఉమ్ ఉమ్
కట్ అయితాందిక్క వయిసు.
వినిపిస్థాంద ఇప్పుడు?
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
ఉమ్ ఎక్కువ పిచ్చి పనులు చేస్తే కూడా ఆమె నేను ఒక సీసన్ కూడ మిస్ అవకుండా జూడు బారా
ఉమ్
ఉమ్
ఇప్పుడు బీబీ జోడీ సీజన్ టూ చూడలేదా?
ఆహా, బిబి జోడి అవంటే ఇంట్రెస్ట్ లేదు గానీ ఓన్లీ ఇవె.
దానిక్ కూడా బిగ్ బాస్ వాళ్ణూ ఇంకా నేనంటే ఒక సీజనే చూసినేది సీజన్ నైన్. నువన్నీ సీజన్స్ చూసిన్ తవ్ కదా. ఆ బిబి జోడిలో అన్ని సీజన్స్ వల్లోచ్చి
ఆ అని ఏందంటే బిగ్ బిగ్ బాస్ లో ఉండె ఎంటర్టైన్మెంట్ వేరుంటంది ఆడ జోడీలో కావాలని మీరు తప్పు చేశారు, మీరు ఇట్లా చేశారు అని చెప్పి, కావాలని స్క్రిప్టడ్ రాసుకునింటరు వాళ్ళు ఆల్రెడీ ఇట్లా మాట్లాడాల
ఇప్పుడు కాదు బిగ్ బాస్ కూడా అంతేనా.
అట్ల కొన్ని చెప్తారంటర నిజంగానే.
ఇంకనేం నిజం అనుకున్నా అసలు అలిట్లంగా అట్లే ఏం చెయ్యాలక్క ఇంకా, వాళ్ళే చెప్పి అట్ల తిట్టించుకోమని అట్లా తిట్టించుకోమని అని.
ఉమ్, అంటే అంత స్క్రిప్టెడ్ ఉండదు అంటే ఇప్పుడు షణ్ముక్ వాళ్ళది ఉండింది కదా సిరి ఇది అట్లా వాళ్ళకి చెప్ చెప్తారు ఆ ఇట్లా చేసేసెన్ ఇట్లా కొంచెం ట్రాక్ ఐ నా నడిపించండి అని చెప్తారు.
అవునా
వరకె జప్తారు మళ్ళ వీళ్ళు ఎక్స్ట్రాల్ జేస్తార్ చూడు ఇట్ల పట్టుకోడాలు
ఆ కానీ కళ్యాన్ తన్ చెం బాగున్నారు కద అక్కా
ఆ అవును వాళ్ళు బాగుండింది
బాగుంటుంది డెమాన్ పవన్ రీతు కళ్యాణ్ వీళ్ వీళ్ళ జోడి నాకు ఇష్టం
రీతూ అయిపోతేం నిబ్బా నిబ్బి లాగా అనిపించింది
వాళ్ళు చూడలా చూడు అసలు ఇంకా బీబీ జోడీలో చూడల్లా బీబీ జోడిలో అయితే అన్ ఇన్నిీ రొమాన్స్ ఏ
అవునవును మొన్న ఏదో చేస్తున్నారు కదా ఏదో ఫెయిల్ అయయిింది వాళ్ళ డ్యాన్స్ చేసి
ఫోర్ వీక్స్ ఏమో చేసినారు ఆ అది చేస్ సారూ హు ఎలిమినేట్ అయిపోయినారు ఆ రోజే ఏం చేసారు అక్క రీతూ కి రాదు పవన్ కోసం వచ్చిందంట రీతుకి డ్యాన్ ే రాదు ఇప్పుడు సడన్ గా ఏమన్నా ఇప్పుడు ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు ఏదో ఒక స్టెప్ చేయాలని కూడా తనకి తెలిదు అంతే ఖాళీగా ఉంటుంది అందుకే ఎలిమినేట్ అయిపోయినారు వాళ్ళు కానీ వాళ్ళు ఇది ఆ బిపి జోడీలో డ్యాన్స్ కంటే ఇలా చేస్తాంట చూడు కొన్ని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ కొన్ని కొన్ని కనిపిస్తా సర్కస్ లో చేసినట్టు నాకి
అవును మోస్ట్లీ అదే చేస్తారు కూడా వాళ్ళు
వీళ్ళ వీళ్ళు ఎక్కువ శ్రేష్టి వీళ్ళు చేస్తన్నారు అలాగ
ఆ
అ నిజ నిజమైన డ్యాన్సర్సే కానీ వాళ్ళకు అలాంటి దాం కిర్ నచ్చుతాయి మామూలు డ్యాన్స్ వేసిన వాళ్ళు నచ్చరు అలాంటివి చేసింటారు చూడు అలాంటి చేసిన వాళ్ళకు ఎక్కువ ఆ శేఖర్ మాస్టర్ అయితే ఇంక చూలేం ఇంకోటి ఏమన్న ఆ ఆ సరే అక్క
ఉమ్